నమస్కారం అండి
నమస్తే అండి
ఏం చేస్తున్నారు అండి ఆ బాగున్నం అండి బాగున్నారా.
ఆ బా నేను కూర్చునిఉన్నానండి అట్లా
ఏం లేదు అండి ఇంకా కూర్చొనే ఉన్నాం తిన్నార తిన్నాను అండి మీరు తిన్న రా
అవును తిన్నాను మీ వాయిస్ చక్కగా వస్తలేదు.
అ అవునా ఏమై దండి అంటే చక్కగా వస్తా లేదా అంటే ఏమైతుంది అని
శబ్దాలు ఎవరెవరు మాట్లాడేది
అవునా. తన్న ఇప్పుడు మంచిగా వినిపిస్తుందండి.
మీరు ఏమైన్నా ఇయర్ బడ్స్ అట్లా ఏమైన్నా కనెక్ట్ చేసు
ఏం లేదు అండి సిగ్నల్ లేనట్టు ఉంది అక్కడ బైట్ కి వచ్చాను ఇప్పుడు వినిపిస్తుందా.
ఇక్కడ
అ వినిపిస్తుందా
ఎక్కడండి మీది
అ ఆ మ అండి సీటి అండి మాది మీది పల్లెటూరా
వినిపిస్తుంది వినిపిస్తుంది ఏక్కడ ఉంటారూ మీరు
హలో హలో వినిపిస్తుందా అండి ఏం చేస్తున్నారు ఆ అవునం డి మాది పట్టణం అవునండి మది పట్టణం వినిపిస్తుంది నాకు
ఆ ఓకే ఓకే కోపం ఎందుకు పడుతున్నారు
మీ కోపం కాదండి నా మాట అంతే వస్ వస్తది గట్టిగా హ్మ్ హ్మ్
ఎక్కడ పట్టణం అంటే ఎక్కడా అది
హైదరాబాద్
అవునా హైదరాబాదు లో ఉంటారా మీరు
అవునండి మీరు ఊర్ళ పేర్లు మాట్లాడొద్దండి ఊర్ళ పేర్లు మాట్లాడొదు ఊర్ల పేర్లు మాట్లాడోదు కదండి
మన ఇష్టం అండి మాట్లాడొచ్చు
అవునా ఏం చేస్తున్నారు ఏం తిన్నారు
నేనా చాపలు
అబ్బో చేపలు నేను తిననండి నాకు నచ్చదు
నచ్చదా మస్తుంటాయి అవి
నేను తిననండి నాకు అలవట్లేదు అంటే చిన్నప్పటి నుండి అలవాటు చేయలేదు మా అమ్మా నాకా అవి చూస్తే పాములు లెక్క అనిపిస్తాయి చేపల్ని చూస్తే
అందుకే సామ్ సగం ముక్కలు కట్ చేసి తింటాంగా మొత్తం ఒకటేసారి తి బా కనిపిస్తది కాని ముక్కలు కట్ చేస్ తినొచ్చు మనం
అవునా నీ మీరు వండుతారా అండి చాపల కూర
నే నాకు రాదండి నేను మగొడిని
అంటే కొందరు చేస్తారు కదా అబ్బాయిలు కూడా అ అని అడిగాను
కానీ ఇం కానీ దురదృష్టం వల్ల నేను ఆ కొందరులో లేను
అవునా
అవును మీకచ్చా మరి వండడం
నేను చాపలు తినను కాబట్టి చాపలు వండుతా కాని తినను అం అంత బాగా వండనండి వాటిని ఆ వేరే వంటలు చేస్తానండి చికెన్ బిర్యానీ చేస్తాను ఆ నాకు చికెన్ అంటే బాగా ఇష్టం అండి చి చికెన్ బిర్యానీ చేసను
అవునా అంటే చికెన్ అంటే బాయిలర్ కోడా జుట్టు కోడా నాటు
అంటే అంటే చికెన్ అంటే ఇష్టం అండి ఆ కోడి ఈ కోడి అని కాదు మటను చాపలు తినను ఆ
మటన్ తినర
తిననండి ఎక్కువ అలవాట్లేదు అలావాట్లేదు నాకు
అవునా తెలంగాణలో ఉండి మటన్ తినక డం అంటే అసలు
అలవాటు లేదండి ఎక్కువ అంటే ఆ చిన్నప్పడ్నుండి మా అమ్మా ఎక్కువ అలవాటు చేయలేదు మాకు అది తినను ఇగ అలానే
ఏం చేస్తుంటారండి మీరు మరి రోజు
ఇంట్లోనే ఉంటానండి ఆ స్టడీ కాదండి ఇంట్లోనే ఉంటాం
ఏ ఆహా స్టడీ ఏం ఏం చదివిరు అంటున్నా
అవునా నాది డిగ్రీ అయిపోయిదండి మీరేం చేస్తున్నారు ఉం ఆ ఏంటిదండి ఇనిపియ్యలేదు
డిగ్రీ అయిపోయి ఒక పది సంవత్సరాలు అయితుందా
అన్ని సంవత్సరాలు ఏమి కాదు ఆహా అన్ని సంవత్సరాలు ఏమి కాదు
అవునా
ఈ మధ్యలనే అయితుంది ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అంతే మీరేం చేస్తుంటారు కా అవునండి మీరేం చేస్తు నారు కాలిగానే ఉన్నారా
అవునండి నేను కూడా ఖాలీ గాలి తిరుగుడు
ఏమ్ పనులకు పోరా
పనిలోకి పోను పోవాలని చూస్తా అంతే కానీ పోను
అవునా ఎందుకండి మరి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు కదా
ఏం చూద్దాం ఇగ
ఉం చూడండి మరైతే ఇగ
ఆ ఇప్పుడైనా నాకు అవస ఇష్టం లేదు అనిపిస్తుంది సో అందుకే ఏం చెయట్లేదు అవసరం ఉన్నప్పుడు చేద్దామని
అవునా
ఇక చెప్పోటోల్లు లేరు మా చె చెప్పెటోల్లు ఉంటే చేసేవాన్ని కావచ్చు కానీ
ఆ ఎవరు చెప్పరా అండి మీకు ఇది చేయండి అది చేయండి అని ఎందుకో
ఏమో మరి
అంటే చెప్తారు కదండీ అందరు అది చేయండి ఇది
ఇగ అంత పట్టించుకో అంత ఇంట్లో వాళ్ళు చెప్తారు కానీ ఇగ అంత పట్టింపులు బ అంత ఎవరకు ఉండద అంటే పట్టించుకొని చెప్పి అంత ఎవరు ఉ లే ఉండరన్నటు
హూ హమ్ ఓకే ఓకే ఇంకా అండి ఏమి విష మీకు ఇష్టమైన కలర్ ఏంటిదండి రంగు
నాకు ఇష్టమయిన రంగ
ఉం
ఇగ రంగుల్ది ఏముంది గాని నువ్వు సినిమాలు చూస్తావా
చేసిన అని మీరు చూస్తారా
ఆ ఆ
చూసానండి మీరు చూస్తారా ఈ మధ్యనే ఏం సినిమాలు చూసారు
నేను నువ్వు అడిగు చూడు ఏం చూడలేదో నేను చెప్తా దాదాపు అన్నీ చూస్తా నేను
అదే అండి ఏం సినిమా చూసారు ఈ మధ్యలో నాకు నేను ఏం సినిమా చూడలే ఇది చూసారా సమంతది
అది అది చూడలే
అన్ని చూసాను అన్నారు గా
ఉమెన్ ఓరియంటెడ్ అంతా చూడను
అవునా
ఫెమ్యనిస్ట్ నిగా నా
మీరే మీకు నచ్చిన సినిమా ఏంటిదండి ఈ మధ్యలో చూసిన సినిమాలు
మ్మ్ రాజ హపీ డేస్ ఊపిరి ఎప్పుడైతే దాదాపు హ్యాపీ రాజ్ విత్ లవ్ హభిరాజ్ విత్ లవ్ లో ఇంకా రెడ్ ఫ్ే
అయాన్ని సినిమా పేర్లేనాండి
ట్రూ లవ్ కపుల్ ఫ్రెండ్లీ అని
ట్రూ లవ్ అంటే సినిమానేనా అండి ఆ ట్రూ లవ్ అంటే సినిమా నేనా అంటున్నాను ట్రూ లవ్ అంటే సినిమా నేనాండి ఎవరండి హీరో హీరోయిన్
అవును నువ్వు కాల్ అయిపోయినాక కొట్టి చూడు ఒకసారి సినిమానో కాదో వస్తది
అంటే తెలియదండి అందుకే అడుగుతున్నా తెలిసు ఎందుకు అడుగుతాను చెప్పండి న ఇది శర్మయషిల్లా అండి ఈ రాజు వెర్శ రాంబాయ
అదే ఎప్పుడో చూసినా ఆ
ఆ అండి
నువ్వు ఏం చెప్పినావ్
మేము ఏం చూడలేదండి ఈ మధ్యలో అందుకే అంటున్నా సినిమా చూడ్డానికి సమయం ఏది ఉంటది ఉదయం లేస్త వంట చేసుకుంటే మా ఇంటి పక్కన ఆఫీస్ ఆఫ మసు వస్తా పన్నేలి
అవునా రాజువాట సాంబా చూసినావా మరి
చూసానండి మ్మ్
చింది
చాలా బాగుంది ఆ సినిమా ఫ్యాన్ అండి
అవునా
అది నిజమైన కథ కదాండి
ాన్సినన్సస్ రెండిటండ్ టుగెదర్ మ్యాచ్స్
ఏంటిదండి ఆయన సినిమా పేరు లేనా మీరు చెప్పేది నాకు ఒక్కడ తెళ్లదు
నువ్వు ఇప్పుడు రాంబాయి రాంబాయి మూవీ ఇస్తామన్నా వు గ
ఆ ఆయన హీరో పేరా అండి అది
ఆ మూవీలో డైలాగ్ ఇదే ఉంటది ఆయన న్్వేం ను చూడలే అన్నట్టుక్క
ఇ అంటే అది అర్ధం కాదండి ఏమో అంటలే అ చిం చిజ అనుకుంటా
రాజవేడ్శ రామ్ అయ అది అదు ఇది మన హ్యాండ్ డు చేతు ముఖం ముందు తీసుకుని వచ్చట్ల ఊపడ జాన్సన్ అవస్ టుగెదర్ మ్యాచ్ అయ్య అనుకోండు
ఆ అదే అర్ధం కాదు అందుకే అంటుంది
అవునవును కొంచెం తెలుగు తక్కువనలా కాడ అం కాదంటారు నేను కూడా ఎన్నప్పుడు
మాకు తెలియదు అందుకని అయిన ఏదో ఫైటింగ్ గురించ ఫైటింగ్ అంటే అది ఉంటుంది కదండి ఏో బాక్స్ సింగ్ మాగ్ సింగ్ ఆ అ అరన ద్ ఇలా గట అది నాకు తెలిలదు కానీ సినిమా స్టోరీ బాగుంది కదా అలా
అది రియల్ స్టోరీ అంటే రియల్ స్టోరీ కాదు ట్రూ ఇన్సూరెన్స్ నుంచి ఎస్పైైర్ అయి్యి తీసినా కదా అన్నా మొత్తం స్టోర ఈనె ఆ సరే సరే ఓకే